హలో నమస్కారం ఏం లేదు అండి తీరింది అన్నం థిన్ ఆ పక్కలేసుకున్నాం పండు కుందాం అని చుస్తాన్నా కాకరకాయ టమాట
కాకరకాయ టమాటా నేనే రోజు మీరు పల్లు ఆ మీ మిర్చి ఉన్ను చింతపండు ఇంకా కొంచం కారం ఉందని ఫస్ట్ చింతపండును మి ఈ మనం పచ్చిమిరపకాయ ఉంటాది చూడు ఆ పచ్చడి చేసినా కొంచెం కారం ఉంటే కొంచెం నువ్వులు ఉండే మా ఇంట్లో కొంచెం వి ఈ అవి ఏంచి నువ్వుల పచ్చడిలాగ చేసినా ఇగ
అప్పుడు ఏటో వెళ్లారంటగా దీనికోసం వేలు
ఆ ఈ డబల్ బెడ్రూం వినండి డబుల్ బెడ్రూం లల్లా గామె వేరేటామె ఒక మంచాలు తీసుకున్నది ఈడె పుల మంచాలు ఆ మా మా ఆయన వాళ్ళ ఫ్రెండు చేసిండు అన్నట్టు మంచాలు కొని డబ్బులు ఇయ్యలే అయితే అడిగిరాపో రా ఫోన్ చేత్తే పట్టిచ్చుకుంటలేదు ఆమె సారి అడిగి రాపోరా అంటే పోయినా
ఆ
ఆ అట్లనే వాళ్ళున్నారు అక్క వాళ్ళు ఇట్ల అందరూ కూర్చున్నారు అక్క వాళ్ళ ఇంటికాడ వేరే ఇప్పుడు ఇంకో అక్క వేరే వాళ్ళు గా పెద్దేనాన్న ఉంటరు వాళ్ళు ఇంటి ప క్కర కూసున్నారు అక్క వాళ్ళింటికాడ అర్థమయ్యిందా
ఆహా
ఆ ఇంటి పక్కన అక్క ఇంకోక్ ఇట్ సైడ్ లాస్ట్ ఉంటది వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటది ఆ అక్క అయితే అందరు కూర్చున్నారు ఆ ఉల్లిగడ్డలు వత్తే ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వచ్చినాయి ఊర్లోకి అమ్మడానికి వచ్చినాయి అయి కొన్నారు
ఆ
ఉల్లిగడ్డలు గిట్లా ఊళ్ళోకొస్తే కొన్నారు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఆ ఎల్లిపాయలు కేజీకి కి అల్లం ఎల్లి పాయలు కేజీ కి వంద రూపాయలు ఉల్లిగడ్డలు ఐదు కేజీలకు వంద రూపాయలు
ఆ
తీసుకున్నారు అందరూ
ఆ
ఇప్పుడు అని పోతారట
పోతాడు కూడా ఇంక స్టార్ట్ కాలేదేమో
కొందరి స్టార్ట్ అయినాయి
అవును
అక్క వాళ్ళకి స్టార్ట్ కాలేదు కానీ అందరు చానా వరకు స్టార్ట్ అయినాయి మావి స్టార్ట్ అయినాయి
హ్మ్ అని వాళ్లు దులిపార మరి గుర్తున్నారా
ఆ దిలిపీరు నేను పోలేదండి
ఆ
పోతే బాగానే ఉంటది గాని నాకు ఇట్లా పని ఆ పని పోతది మళ్ళా నేను ఏది వేరే వర్క్ చెప్తా అది చేసేవాళ్ళకే సరిపోతది ఇగ నేనేం పోత ఇగ
స
సరేలే మరి
ఏమి లేదండి మా బాబు క్లాప్స్ కొడుతున్నాడు అందరం చూసి నవ్వుతన్నాం అండి
హా అవునా
ఉమ్
బర్డే అయిపోయిందా అండి
బర్డే మేడారం జాతర లోనే అయిపోయిందండి నాకు ఆ రోజు జాతరలో మనకు కేకు దొరకదు కదా అండి
అవునా అయితే నేను అయిపోలే అనుకుంటానండి
అయిపోయిందండి ఆ రోజే అయిపోయింది
ఆ నడుస్తాండా మరి
అయితే ఆ నడుతుండు
మేడారం జాతర ఎట్లా జరిగిందండి మీకు
మా అంగరంగ వైభవంగా జరిగిందండి మా కాడ షూటింగ్ వాళ్ళు కూడా అ అంటే ఫోక్ సాంగ్స్ తీసే షూటింగ్ వాళ్ళు కూడా వచ్చారండి ఒక నాలుగు ఐదు షూటింగ్ కూడా చూసామండి మా ఫ్రెండ్ మేము అందరం పోయి చూసోచ్చామండి ఉమ్ మేడారం సమ్మక్క సారక్క సారంగా సాంగ్ పై షూటింగ్ తీసారండి జాను వచ్చింది వరమత్ సింగర్ వరమత్ వచ్చింది ఒకటి ఉలకడయ్య పలకడయ్య సాంగ్ ఉన్నది చేసిల్లా అండి
అవునా ఎక్కడ మీ ఊర్లోనే వేసిర్ర
అవునండి అంటే మా గుత్త గొడసెల సైడు చేసి
ఆహా అదే మంగ్లి మంగ్లి మంగ్లి వాళ్ళ చెల్ల చేసింది అదేనా
ఆ మంగ్లి వాళ్ళ చెల్లి చేసింది మళ్ళీ ఒక ఒక ఆమె చిన్న ఏజ్ ఉంటది చూడు ఇద్దరు సమ్మక్క సారక్క అది ఆమె పేరు తెలవదుండి నాకు బ్ర భవానీ నో ఏమో పేరు ఉమ్ భార్గవి నో భవానీ నో అవు చేసిందండి చూసామండి కనిపించి వెళ్ళారు ఎక్కడికి పోతున్నావు
ఉమ్ మీ సైడ్ గొట్ట గుడిసెలు బాగుంటాయండి
ఉండాయండి మా సైడు అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండయండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాయి
ఉమ్
ఒక నాలుగైదు గూడాలు ఉంటాయండి మాకు మొత్తం
ఇంకా వండలేదా అండి పిల్లలు
పండుకోలేదండి ఒక నిద్ర తీసారండి సాయంత్రం
ఆహా
ఏ చె
ఇంకేం చేస్తారండి ఇంకా
ఏమున్నదండి పిల్లలకు ఇప్పుడు వస్ స్తారండి మీరు
అండి చాలా టైం పడుతుంది ఎట్లా అంటే, డబ్బులు టైమ్ టైం బి
అత్త దగ్గరకి పోతావా
వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చేది, ఉంటే వాళ్ళకి ఇచ్చేసినాంగ్ కాని మరి వేరే వాల్లది గోల్డ్ మా పెద్దమ్మది పెట్టుకున్నాం అన్నట్టు. అయితే ఒకెళ తెమ్మంటదొ మరి ఎట్లా అంటదొ పడ్డాయి కానీ డబ్బులు అంటే స్లాబ్ బిల్డ్ చేస్ స్లాప్ అయింది స్లాప్ బిల్లు పడ్డది. ఆ కొన్ని వేరు కడ కట్, కట్టే ఉంటే కట్టినమ్ అన్ని అయిపోనాయి అంతేద్దామ అంటే లేవు డబ్బులు.
ఆహా
ఇవ్వ మేస్తిరి ఆయనకి డబ్బులు కట్ ట్టాలంటే ఆయనకి పదివేలు కొట్టిన ఆ ఉసికి ఒక మూడు టిప్పులు తెప్ ప్పించినా ఇటుక తెప్పిచ్చిన
ఆ
నో వాళ్ళు ఇంక తెత్తనే తెత్తలేరు కొంచెం పని స్టార్ట్ అయినా కూడా కొంచెం వాళ్ళు వీళ్ళు ఇచ్చేటోళ్లు ఉంటే ఇతార అని అడుగుదాం అని చూతాండు వేరే పనిమీద తిరుగుతా ఉన్నాడు
అవునండి
ఆ స్టార్ట్ అయితే మళ్ళా ఆఫ్ చెయ్యొద్దు అని మా బాధ ఒక రెండు డబ్బులు ఒక యాభై వేలు దొరికితే బాగున్నది చుటాలే కాని నూర్ రూపాయలు వడ్డీ అంటారు
ఆ చేతి నుంచి మన చేతి రావాలంటే చాలా ఇబ్బంది అయ్యిద్ దండి ఎందుకంటే నమ్మకం ఉన్న వాళ్ళకే ఇస్తాళ్ళు నమ్మకం అన్నది నమ్మక్ లోన్ ఇచ్చినా కూడా వాళ్ళు కరెక్ట్ టైం కు ఇత్తలేరని తిడుతున్నారు.
అవునా మేము ఇట్లా అప్పులు బాగాయే వరకు వేరే చిట్ తీసుకున్నాంమండి ఒక యాభై వేల ఆరు నెలలకు, ఒకసారి యాభై వేలు చిట్టి వేసుకున్నాం
హుమ్మ్
తీసుకుంట వాళ్ నిళితే ఇక చిల్ల చిల్ర అప్పుల అన్నీ తీసేసినా, ఒక పెద్ద పద్దే ఉన్నాయి ఇక గోల్డ్. బాగా బయట ఇంకా రెండు లక్షల దాకా తెచ్చినం ఇగ అవి కట్టడానికే ఇబ్బంది అయింతంది అసలే పరిస్థితులు బాలేవు నేను పనికి పోను అయితినాయ్ వేరే పని చేప్తె వాళ్ళు డబ్బులు ఇయట్లేరు ఇయాలా వోతే గొడవే అయింది అడ్ సైడ్ వోయిన డబ్ డబ్బులు కావాలి నాకు అవసరం ఉండే మళ్ళీ చిట్టి వస్తంది. మల్లిసంగం కట్టాలి
ఆ అవును ఈసారి చిట్ట్ వేసారు కదా ఈసారి చిట్టి వేసారు కదా ఎవరే తిన్నారా మరి
ఏ చిట్టి
మొన్నా అట్లేసిరు కథ
రెండువేలద, ఐదొందలా, ఐదొందలా. అక్కెత్తుకుంది అదే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్లలా ఫస్ట్ ఉన్నది అనలేదా. ఆ మెతుకున్నది ఇరవై రెండు మంది అయినవి ఇద్దరి ఇద్దరి జాయిన్ చేసినీగా ఆ వాళ్ళు రెండు చిట్టీలు ఉన్ టే రెండ ఎతుకున్నది
హుమ్మ్
ఇఅ
ఎవరేత్కున్నరూ
డబల్ బెడ్రూమ్ లల్లా ఫస్ట్ ఉంటది జుడ్ ఇల్లు
అటెటే రెండో లైన్ల
ఆ రెండొ లైన్ల ఆ అకెత్తుకున్నది అసలు ఒకటే ఎత్తుకుంటదన్నది మళ్ళ తర్వాతకి డబ్బులన్నీ ఉండే వరకు నేన్ గుడ్ రెండు ఉన్నాయ్ గదా మరి నాక్ రెండు ఇయానన్నది అలాంటే ఒకటి నెల నెల్ వెట్టు ఇంకోటీ ఆ ఒక నెల తప్పించి ఒక నెల పెట రాదూ అన్ అన్నది అంటే మనకి డబ్బులు ఉండయక్క మరి నెల నెలకూ ఎళ్ళాలంటే ఇబ్బంది ఉంటదీ ఆ ఐదు వందల్ కట్టడమే లే మొత్తం ఆడలే ఉన్నా ఐదు వందలకి మస్త్ ఇబ్బంది ఐతది అని నేన్ అన్న
నీ నా పేర్ చేప్పార అండి
చెప్పలేదండి
ఆ అంటే ఇట్లా టీమ్ లొ ఉన్న వాళ్ళు చెప్పినరా అంటున్న
అ ఆ తెలవది ఎవరితోటి సంబంధం ఏం లేదు అక్కడ ఇరవై రెండు మంది ఉన్నాం గింతమంది గింత అమౌంట్ అని చెప్తె అయిపోతది ఎత్తుకునేటప్పుడు తెల్తదండీ అంటే ఆళ్ళున్నోళ్ళకు ఎత్తుకునేటోలక్ తెల్తది అన్నట్టు గీమెత్తుకుంది పలానా ఎత్తుకున్నదని తెల్తదీ అంతే ఇగా అది ఎత్తుకునేటప్పుడు నీ పేర్ బయట పడతద్ అప్పుడ్ దాకా బయటపడ్డది ఆ ఆ ఎత్తుకున్న గూడా బయటపడంటే మనోళ్ళ వరకే ఇగా అంటే ఎవరు ఎత్తుకునేది అని గిట్ల అడుగుతార్ గదా అల్ల చూస్తే చెప్పేటప్ ప్పుడే ఇట్లా చెప్పొద్దూ మరి ఆమె ఏత్తుకున్నదని ఇట్లా ఎప్ తే చెప్పర్ అన్నట్టు బయటికి హ్మ్ ఇంకొ మా ఫ్రెండ్ గుడా అట్లనె ఏషింది ఒక్సారి చిట్టీ అట్లా ఏశీ ఆ కుప్ కుక్కర్ తీసుకున్నది మీ రెండువందల్ చిట్టీ ఎస్కు కున్న నెల్‌నెలకు ఇగ వాళ్ల ఆయనకి తెలువ కుండా ఇగ రైస్ కుక్కర్ తెచ్చింది నెలకు రెండువందల నెల ఇంకొకటి
కట్ ఏసుకుంటవ పది నిమిషాల్ అయింది
ఆ కట్ ఎస్త
మా అక్క వీడియో కాల్ చేత్తాంది మళ్ళా పిల్లలని చూత్తాదట మా అక్క వీడియో కాల్ చేత్తాంది పిల్లలన్ చూపెట్టమని
అవునా ఏ అక్క మీ సొంతక్కా ఆ ఆ కట్జేత్తిగ నాకూ పది మీద నలభై సెకన్లు అయిందనుకో మంచిగా వడతరు కట్ జెత్తాన ఇగ
ఆ